హలో
గుడ్ ఈవెనింగ్ అండి
వెరీ గుడ్ ఇవనింగ్ చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడైతే ఫ్రీ ఉన్నా అండి
అవునా ఏం లేదు నేను కూడా ఇప్పుడు
ఆ
ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు ఆ అయిపోయిందండి మొహరం ఫెస్టివల్
ఫెస్టివేల్ అయిపోయింద అండి ఎన్ని రోజులు ఉంటది అండి ఫెస్టివల్ మీకు
ఏంటిదండి ఫెస్టివలా నైన్ డేస్ ఉంటదండి
అంటే నైన్ నైన్ డేస్ కి ఫైనల్ అన్నట్ట
ఆ నైన్ డేస్ కి ఫైనల్ అని కాదు టెన్త్ డే రోజు వెళ్ళిపోతారు ఆ వేల్ లెవెన్త్ డే రోజు గ్యాప్ ఇస్తామన్నట్టు ట్వెల్త్ డే రోజు ఏమో ఇక ఏమంటే చేసుకొని తింటాం అన్నం వండుకొని ఒక
ఆహా అతే మన ఏమంటారు ఏమంటారు మరి నీస్ వారం తినొచ్చా మీరు ఇట్లా నీసు తింటారా అండి
అంటే అందరేమో ట్వెల్త్ రోజు తింటారు మేము
ఆ
టెన్త్ డే రోజు తింటామండి
ఆ టెన్ రోజు మీరు తింటారా అట్లనా మరి ఇది మొండం ఈ మొహరం మరి బట్టరు ఇది మీ బంగ్లా మీ బంగ్లాకి వెళ్తారా మీరు ఎట్లా
ఆ నైన్త్ ది రోజు చేసుకుంటాం కదా ఇంట్లో
ఆ ఆ
నైన్ అయితే ఆ రోజు బంగ్లా పీరిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫాతియాలు ఇప్పిస్తామండి
అచ్చ అచ్చ మీ ఇంట్లో ఎవరికైనా అస్తదా దే దేవుడు ఏమన అస్త అంట అంటారు మరి వస్తదా
లేదండి మా ఇంట్లో అయితే ఎవరికి రాదు
ఆ
బైటోళ్ళకి వస్తది అక్కడే వెళ్ళి చూస్తాం ఇక రాదండి
అక్కడే అక్కడికి వెళ్ళి మీరు చూపట్టుడి ఉంటారా అండి ఇది ఫెస్టివల్ కి ఏం చేస్తారండి తినే తందుకు మరి
ఈ ఫెస్టివల్ లో శరబత్ మలీదా మిఠాఖానా అని చేస్తారు ఇంకా కిచడి చేస్త రండి కిచిడి అనేది చేయాలి
ఆ ఆహా ఎవరికన్నా పిలుస్తారా లేదు మీరే లేదా ఇంట్లో వరే తింటారా
లేదు ఇక మా అత్తమ్మ వాళ్ళయితే, మా అత్తమ్మకు ముగ్గురు ఇద్దరు కొడు కులు వాళ్ళకి పిలుస్తారు ఉమ్.
వాళ్ళందరు ఇక్కడికే అస్తారా.
ఆ ఇక్కడికే అస్తారండి నైన్త్ డే రోజు, నైన్త్ రోజు ఇక్కడికే అస్తారు.
నైన్త్ రోజు ఇక్కడికి అచ్చి ఇగ ఉమ్ మీరు అందరు బా ఆ మీరందరూ అప్పటి నుంచి బంగ్లాకు పోయిరు ఆ
ఆ ఇగ ఇంట్లో ఫాత్యాలు ఇప్పించి అప్ అప్పుడే బంగ్లాకేళ్తామ్.
అచ్చా ఆ ముందే అందరు ఎళ్తారా అండి ఉహుమ్.
అత్తమ్మ ఇంట్లో ఉంటది, పీరీలా దగ్గరికి మేమ్ అందరం ఎళ్తామండి.
ఉమ్
ఉమ్ మీ దగ్గర నుం చి బాగా సౌండ్ వినబడుతుంది అండి, డిస్టబెన్స్ అయితుంది.
ఆ డిస్టర్బెన్స్ ఆ కో బయట, పిల్లవాళ్ళు కొంచెం డిస్టర్బ్ జేస్తు వాళ్ళు ఒర్లుతార్రు తిట్లు వినబడుతున్నాండి, ఇప్పుడు పక్కకు జరిగినాండి ఉమ్ ఏం జేసిన్ రండి ఇవాళ్ళ మరి, ఇవాళ్ళ ఏంది ఇవార ఏమన్నా ఉంటదా అండి మీ, ఇక్కడ బంగ్లా కాడ ఏమన్నా.
అండి పీరిళ్ళది ఇయ్యాల ట్వెల్త్ డే రోజు అయితే మాయన దావత్ లెక్కా జేసుకుంటాం అన్నట్టు. ఆ అదే ఇగ జేసుకుంటము, ఎవరికి ఏమంటే పిల్వము. ఏ వా వాళ్ళే వచ్చి దినాలి అన్నట్టు.
ఆహా అట్లనా. మీరు గూడా వెళ్తారా, అందరు చెప్తరా ఆహా.
కి ఖచ్చితంగా ఇది రండి ఫంక్షన్ అని జెప్పం ఎవరికి గూడా.
ఉమ్
వాళ్ళే అచ్చి తినాలన్నట్టు ఇగ అందరు కోసం.
ఆహా అందరు కోసం ఎవరన్నా అచ్, ఎవరన్నా రండి తినండి.
ఆ అంతే ఇగా. మళ్ళ ఒకరికిత్తే వీళ్ళకి జెప్పిళ్ళు, మాకు జెప్పలే అని ఇగా అందరు ఫీల్ అయి గదా.
అవు అవు కరెక్టే అండి.
అట్లా అని ఇగా ఎవరికి జెప్పరు.
ఆహా
ఉమ్ ఇంకా జెప్పండి, మీ దగ్గర ఎవరికైనా స్ ఉంటాద అండి ఇట్లా దేవుడు అని.
అట్లయితే ఎవ్వరికైతే రాలేదండి, మాకు మా బదర్ కస్ ఉన్నదండి, ఒక టూ డేస్, టూ ఇయర్స్ నుంచి వస్తుంది. ఆ బదర్ కి ఆ ఈ ఇయర్స్ ఒచ్చింది మొత్తం, పోయిన ఇయర్స్
కా వాళ్ళ దగ్గర
లేదండి, నేను ఎక్కడా చూపెట్టుకొనండి నేనైతే. నేన్ ఎక్కడ చూపెట్కోలే అండి.
ఎగు మీరు నమ్మరా మరి.
నమ్మది గని గాదు నేనూ ఎక్కడా చూపట్టుకోలేను. చూపట్టుకోలె ఇప్పుడు వరక్ నా విషయంలా.
ఊహు
అంతే ఉన్నారా ఆ ఉన్నం పోయినామా చూశినం. చినం ఎవళ్ది నమ్మకం వాళ్ళదే అన్నట్టు ఉంటది అట్లా.
ఓహో ఏం తిన్నారండి మరి లంచ్ లో
లంచ్ లో చూడండి నేన్ ఇవాళ్ళా రొట్టే. గోద్మే రొట్టా ఇంకా టమాటా అండి మీరు.
నేను అన్నం చికెన్ తిన్నా అండి
అన్నం చికెన్ తిన్నారా అండి ఆఫ్టర్నూన్.
అవునా అవునండి.
ఆ ఆ ఇంగ మేం మి ఏమంటరు పిల్లగాళ్లకి బడిల్ చాలా అయినా అండి.
స్టార్ట్ అయినయి పిల్లలకూ ఆ స్టార్ట్ అయినయి. అండి ఇగా ఇప్పుడూ అంతా స్టడీ ఏమీ ఉండని పంపు తలేను.
హ్మ్
హ్ము అన్నీ బుక్స్ అవన్నీ కొనాలి గదా
ఊ అవును
ఆ ఇగా అట్లనీ చూస్తున్నా
ఊ ఫస్ట్ ఇగా మీకు మోహరం గూడా ఉండే గదా ఈ మధ్యలా.
దీ ఇగా ఇగ పిల్లల్ లక్
ఆ మోహరం కూడా ఉండే పా పోయినట్టు. ఇగా ఇవాళే మీకు బండారా అదేమో ఉన్నది అంటారు గదా అదేనె తర్వాతా ఇగా సోమవారం నుంచి స్టార్ట్ అయితది ఇంకె బడిల్ స్టార్ట్ అయితే ఫస్ట్ నుంచి పంపిస్తే బరాబరు పేరు ఉంటది.
ఆ అదే అని ఆలోచిస్తున్నా అండి.
ఊ ఇంకా చెప్పండి ఇంకా విశేషాలు ఏమున్నయి ఏంది. మీ మొహరం గురించి కొంచెం తెలపగలరా అవునండి.
బిఎ ల్లో సర్వే అయిందా ఫార్మ్స్ ఇచ్చిన్ల మీకు.
మా ఫామ్స్ ఇచ్చిండ్రండి నేన్ కొంచెం బిజీ ఉండే అయితే ఇంకా కాలేదు. ఊ సో అది దాని గురించి కే చేయాలండి రేపు జెయ్యాలి. అద దేని గురించి అండి.
ఆ బిఎల్ఓ సర్వేనా ఆ సర్వే అనేదీ. మనా ఏమంటే పేర్లూ కరెక్ట్ టున్నాయా లేవా అని చూడ్డానికి.
ఆచ్చాచ్చ
కా కొంతమంది ఎమిని వారిది గూడా ఉన్నట్టు చేతున్నరు. వాళ్ళందరి కట్ అయితది ఎప్పుడు ఊ
టింగ్ గురించి
ఓటింగ్ గురించీ ఇంకా ఏమంటే. రేషన్ కార్డులూ లేషన్ కార్డు లో లేని మందిని గూడ్. డా చా ఏమంటే బియ్యాలు తీసుకుంటాళ్ళు.
హ్మ
ఇప్పుడు ఎవరెవరు ఈ సర్వేలో పేర్లు రాసి ఇస్తారో వాళ్ళ పేరే సీఎం దగ్గరకి పోతాయి అన్నట్టు ఫామ్లు
ఆ
మిగతా వాళ్ళయి అందరియి కట్ అయిపోతది
అట్నా అచ్చ ఇవి లేనో ఇవి గవర్నమెంట్ తీసేస్తది అన్నట్టు
ఆ తీసేస్తది
తే ఇప్పుడు కొందరు చనిపోయి ఉంటరు వాళ్ళకి కూడా ఓటర్ లిస్ట్ ఉన్నది వాళ్ళకి కూడా కొంచెం బియ్యం వస్తుంది ఉమ్మ్ వాళ్ళందరి
ఎవరికి ఏం లాభం జరగాలి ఎవరి కి ఏంటి బెనిఫిట్ కావాలి అని దాని ప్రకారం ఈ సర్వే నడుస్తుంది అన్నట్టు
మ్మ్ఉహ్మ్ అట్లగా
అవునండి
ఉమ్మ్
అదేమో అడిగిండు కద మీరు మొహరం గురించి మొహరం గురించి తెలుపడానికి ఏం లేదండి ఇది మొహరం అనేది మా ముస్లింలకు కొత్త సంవత్సరం
ఆహా
ఉమ్మ్ మనం కొత్త
అంటే ఇది దేని గురిం చి అట్లా కూక పెట్టి ఇట్లా మనకి వాళ్ళది ఇట్లా తి తిప్పుతాళు కదా పట్టుకొని
అది తిప్పడం అయితే మా దాంట్లో లేదు ముస్లిం దాం ట్లో అట్లా కూర్చోబెట్టడం అట్లా తిప్పడం లేదు కానీ కొంతమంది అట్లా నమ్మరు అదే పద్ధతి పాటిస్తారు అది చేసింలి చేసింది హిందువులు ఇట్లా మా ఏమంటే ఉంటారు కదా
ఉమ్మ్ ఉమ్మ్
ఉమ్మ్ బైగంబర్లు గాడ్ ఆఫ్ మెసెంజర్స్ వాళ్ళది వాళ్ల తలకాయ కట్టెకి పెట్టి ఎగిరిల్లట హిందువులు
ఉమ్మ్
ఆ ఫెస్టివల్ హిందువులు జరుపుకునేటోళ్ళు
ఆహా ఆచ్చ
దానిలో ముస్లిమ్స్ అని లేదు ముస్లిమ్స్ కూడా భగానే జరుపుకుంటారు ముస్లిమ్స్ కూడా బాగా ఎగురు తాళ్లు ఉమ్మ్
ఉమ్మ్ అచ్చ అట్లా ఉన్నాది చెప్పండి
వత్సరం
ఉమ్మ్ కొత్త సంవత్సరం అంటే కొతసంవత్సరం అనేది ఎట్లా స్పందాఇచ్చింది మీకు
అంటే ఆరో మొహరమ్మా ఈ పం ఈ మ మొహరం అనేది ఎట్లా వచ్చిందంటే ఇన్ ఇప్పుడు వార్ జరిగిందన్నట్టు ఆ వార్లో మా ఇస్లాం ఓళ్ళకు పేరచ్చిందన్నట్టు దానివల్ మొహరం అని పేరచ్చి ఇది మా కొత్త సంవత్సరమని అ నిర్ణయించు కున్నారు
ఆహా
ఊ
శ్రావణి దా దాని వల్ల మొహరంది కూకపె ట్టి వాళ్ళ
సరే అండి మీతో మాట్లాడినందుకు నాకూ చాలా విషయాలు జెప్పారు
ఊహు సరే ఓకే అండి ధన్యవాదాములండి ధన్యవాదములండి నేనీ టైమ్స్ అమూలమైన టైంని సహకరించినందుకు ధన్యవా
ధన్యవాదాలండి
అ ఓకే